ఆ ఏం జేత్తాళ్ళు తిన్నరా అన్నం
తిన్నం మీర్ దిన్నరా
తిన్నామ్
ఏం కర్రి
మాదా ఎగ్గు ఏం జేత్తాళ్ళు మీరు
మీరెం జేత్తార్
ఏమున్నది ఏం లేదు ఖాళీ
ఎట్లున్నది మరి వాతావరణం మీ కాడ
ఆ
వాతావరణం ఎట్లున్నది మీ కాడ
వాతావరణం మంచినే ఉన్నది, మీరు సంక్రాంతి పండుగ ఎట్ల జేత్తరు
మాకాన్న
ఆ
సంక్రాంతి పండుగ అంటే ఉమ్ పొద్దుగాల లేషి మంచిగ తానం జేసి కొత్త డ్రెస్లులు ఎసుకొ అంటే వైటంగి ఎసుకోని ఆ మామిడాకుల్ దేచ్చి, యాప పువ్వుల్ దేచ్చి టమా చ్చి చింతపండు గిట్ల అయన్నీ ఏషి షారు జేషి మంచిగ భోజనం వండి మంచిగ చేసుకుంటం మేము
ఆ
మీరేట్ల చేసుకుంట్రు సంక్రాంతి పండుగని
మేము గూడ మూడు రోజులు జరుపుకుంటం పండుగ
ఉమ్ మీ కాడ నిన్న నైట్ వర్షం గొట్టిందా
నైటా వర్షం గొట్టింది
మీది సిటా పల్లెటూరా
మాదా సిటే
సిటియేనా
ఉమ్
ఏం జేస్తరు మరి మీ వొళ్ళు
మా వొళ్ళే ఏం గనొత్తలేదు
ఆ అ
ఆ దసరా పండుగ ఎట్లా జరుపుకుంటారు మరి మీకాడ
దసరా పండుగ నా చిన్న దసరా ఉంటాయి అంటే ఫస్ట్ ఫస్ట్ పన్నెండు రోజులు ఉంటది దసరా అంటే ఫస్ట్ చిన్నప్పుడు బొడ్డెమ్మ చేసి అట్లా కొద్దిసేప ఎగిరి ఉంటాం మళ్ళ పన్నెండు లాస్ట్ దసరా పెద్ద దసరకేమో మళ్ళ పువ్వులు తెంపుకొచ్చి బంతి పూలు కొనుక్కొని పూల్ అల్లి బతుకమ్మ పేర్చి బొడ్రాయి కాడ పెట్టి ఊళ్లోళ్ళు అందరూ ఒచ్చి కలిసి డ్యాన్స్ చేస్తాం ఓ ఓ నాలుగు ఆరు ఏడు గంటలు అట్లా అంటే తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ ఏ మూడు నాలుగు అట్ల అయితయి మాకాడ
ఆ మాకు కూడా ఆ టైమే అయితది
ఉమ్ హు
ఆ
ఫెస్టివల్ ఎట్ల జరుపుకుంటారు మీ కాడ
ఆ
దీపావళి ఫెస్టివల్ ఎట్లా జరుపుకుంటారు మీ కాడ
పోయినవా అదే పంపించింది ఇది పాము ఫిలప్ చేసినవ అంటాన
బ్రో
ఆ
దీపావళి ఫెస్టివల్ ఎట్లా జరుపుకుంటారు మీ కాడ
దీపావళి పండుగనా భోగి పండుగ రోజు భోగి పండుగ రోజు అగ్గి మంటలతోని కాల్తం
ఆ
ఉమ్ ఇక్కడ బీజి ఉన్నం
ఉహు ఉహు
ఏం బిజీ ఏం పని చేతల్లు
అత్తలే ఏంది ఇంకన్నా ఒక వర్క్ పెడదాం అని సుత్తానం
ఆహా మీవొళ్ళు అంతా ఏం చెత్తన్లు మరి ఎటు పొయ్యి వత్తాన్లు మీవోళ్ళు రోజు పనికి ఉంటది కదా
మావోల్ల ఏం పని లేదు ఇది సమ్మర్ గవట్టి ఈగ అందరు ఎండగడుతుందని ఇంట్లో ఉంటారు
ఉహూ
అత్తలేదు అత్తలేదేంది ఉత్తకు ఆ ఆ లు లింకు పంపించినావ్ అత్తలేదు ఏందని చుత్తానం
ఆహా
మాకాడ దీపావళి పండగ ఎట్లా జరుగుతదంటే ఆ అంటే మాకున్నది మా అమ్మ వాళ్ళకు దీపాల్ పండుగున్నది మాకాడ దీపాలి పండుగ మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళకి ఉన్నయి నోములు.
మ్మ్
మ్ ఎట్ట జరుగుతది అంటే ఒక పందిరేత్తం దేవుని దగ్గర ఒక పందిరేసి బంతి పూలతోని అలంకరించి మామిడాకుల తోని అలంకరించి ఆ ఒక పెద్ద బేషన్ అన్ని అప్పాలు, గారేప్పాలు, బెల్లప్పాలు, జాంకాయలు కొబ్బరికాయలు, పసుపు, కుంకుమా అగరబత్తులు, యకర్పూరాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర బొనం నైవేద్యం అండి ఆడ వెడత్ తమన్నారు అడ వెట్టిన తర్వాత ఆటో ఆట్ నై నైటూ అటొక్క రెండు కుండలు ఇటుకొక్క రెండు కుండలు ఒక తెల్లన్నం అన్నూ పసుపన్నం అండి వం పైన దీపాలు వెలిగిస్తాం ఇగ పండుగ రోజు కుక్కతోక బాంబులు ల చ్చిం బాంబులు ఊ రకరకాల బాంబులతోని పండగ చేసుకొని ఎంజాయ్ చేత్తం మంచిగ ఇగ తెల్లారి బోనాలను దేవుళ్ళు ఎత్తుకుంటం అన్నట్టు బోనాలని హలో బోనాలు ఎత్తుకుంటం బోనాలు మీ దేవుడా మా దేవుడా అంటే మా దేవుడే అని అంటం అన్న తర్వాతా ఇగా ఎట్లంటే ఏ ఎ ఇంగ చాపల కూర ఆ ప ఆ ప దీపాలి పండగకు చాపల కూర తినాల్నట చాపలు వండుకుంటాం మటన్ వండుకుంటాం చికెన్ వండుకుంటాం చుట్టాలందరు వత్తరు చుట్టాలందరికి బట్టలు గిట్ల పెట్టాం కొత్త బట్టలు కొత్త వస్త్రాలు తొడుకుంటరు
మ్
మంచిగ జరుగుతది ఇగ పండుగ దీపాలి పండుగ నోము దండ అనేది ఉంటది ఆ నోము దండ పింక్ కలర్ అన్ను వైట్ కలర్ ఉంటది అది దండ కట్టుకుంటం
ఆహ
బెల్లప్పాలన్నూ గ్యారలు అన్ని పట్టుకొని వత్తం ఇగ
మీ కాడ అంత బాగా జరుపుకుంటరా
ఆ మీకాడ ఎట్ట జరుపుకుంటరు?
గంటే
ఆ
మాగా అంటె నా మీదనే
నార్మలేన
మ్ అంటె మీ అంతే చేత్తంగానీ అంతగ ఏం చెయ్యం
ఆ
ఆ ఏ పండు పండూ
ఆ మీరు ఎందాక చదువుకున్నరు
మాయి డిగ్రీ అయి అయిప్ పెయింద్ డిగ్రీ డిగ్రీ అయిపెయింద్
డిగ్రీ అయిపోయిందా మీ స్టడీ లైఫ్ ఎట్లుండే మరి చిన్నప్పటి నుంచి మీ డిగ్రీ లైఫ్ వరకు
ఇగ స్టడీ అంటే అంటే ఇగ చదవాలి సార్లు అంత చేయాలి కానీ మాకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోయె
ఉమ్
ఏదట్లా ఇగ టెన్త్ పాస్ ఎట్లా చేసినాగాని ఇంటరు కూడా పాస్ అయినా
ఉమ్
ఉమ్ మీరు యే క్లాస్ వరకు చదువుకున్రు
ఆ
మీరే క్లాస్ వరకు చదువుకున్నారు
నేనా చిన్నప్పటి నుంచి నర్సరి నుండి సెవెంత్ క్లాస్ వరకు మాదురి స్కూల్లో చదువుకున్నా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా ఎయితు నుంచి టెన్త్ దాకా జవహర్ నగర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో చదువుకున్నా ఇంగ ఇంటరు టిఎస్ అంటే మోడల్ స్కూల్లో చదువుకున్నా మోడల్ కాలేజ్ అన్నట్టు అంటే అల్ల ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కాదన్నాడు టిఎస్ మోడల్ స్కూల్ అంటే అక్కడ హాస్టల్ లో ఉన్నప్పుడు లైఫ్ మంచి గుండేది పెళ్లిచేసుకుంటే లైఫ్ మంచిగ ఉండది మీరు కూడా చేసుకోకుండి పె
పెళ్లి చేసుకోకుంటే ఎట్లా
పెళ్ళి చేసుకుంటరా
మరిచేస్సుకోద్దావు
పెళ్లి చేసుకుంటే ఏముంది ఏం లేదు ఇద్దరు పిల్లలని కంటరు కష్ట సుఖాలన్నీ ఇళ్ల పోయాల కాక పెళ్లి చేసుకోకుండా ఉండుడే నయం
అంటే పెళ్లి పెళ్లి చేసుకున్నా కానీ చాన తొందరగా చేసుకోం లేటు గా లే లేటుగా చేసుకుండు
ఒక నలభై సంవత్సరాలలో జేసుకుంటరా మరి
ఆ ఆ
ఒక నలభై సంవత్సరాలకు జేసుకుంటరా
ఏ గంత గణమ
ఊ
నలభై సంవత్సరాల్ గా
ఊ
ఓ ఇరవై ముప్పై
ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాలకు చేసుకోకులి చిన్నపిల్లగాడు కదా నువ్వు
అంటే అట్లా అంటాన ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై ఐదు
ఊహు జాబు కొడతార మరి మీరు
ఆ ఇప్పుడంటే జాబ్ ఏం లేదు గాని చూడాలె ఏదో ఒకటి ఇగ మీకు పెల్లయిందా
అయింది
మీ హస్బెండ్ ఏం జాబ్ జేత్త
మా హస్బెండు మా హస్బెండ్ అన్ని పనులు జేత్తడు
అన్ని పనులంటే అంటే ఏం జాబ్ లేదా ఉత్తిగ ఇంటికాడ తిరుగుడే ఇగ
వేమి లేదు వ్యవసాయం జేత్తడు అన్నీ పనులు జేత్తడు వ్యవసాయం ఇంకా చిల్లర చిల్లర ఏదనా చిన్న చిన్న పనులు గుడా అది జేత్తడ్ అన్నాట్
ఊహు
ఊ మా హస్బెండ్ గుడా డిగ్రీ దాకా చద్విండు గాని దేనికన్న ఒకదానికి అప్లికేషన్ పెట్టుకోమంటే పెట్టుకుంటలేడు
ఛాయస్లు ఉన్నాయి గదా
ఆ
పెట్టుకుంటే ఏదో ఒక జాబ్ వచ్చే ఛాయస్లు ఉన్నాయ్ గదా గవర్నమెంట్ బానే ఇస్తాంది జాబులు
ఆ మా ముదిరే సంఘాలకిస్తాలేదు
ఆహా
మేం బీసిడి గాబట్టి మాకు ఇత్తలేరు
బా ఐదులు అయితది అనుకుంట